హలో హాయ్ బాగున్నావా రా
బాన్నా అక్క బాన్నారా
ఆ బాగున్నా అన్నం తిన్నారా
లేదక్క తినాలి ఏం చేస్తున్నా ఆర్ అక్క
వర్క్ చేసుకుంటానా వర్క్ ఫినిష్ అయింది వేరే నోట్స్ ఉంటే రాసుకుంటున్న
అవునా క్కా హ్ ఏం వండారు. కర్రీ వచ్చేసి బెండకాయ అక్కా.
ఆ మాది టమాట పచ్చడి.
అవునా అక్కా. నా వాయిస్ క్లియర్ గనే ఉందా. డిస్టర్బెన్స్ ఏమన్నా ఉందా?
కొంచెం డిస్టబెన్స్ వస్తుంది. పక్క వాళ్ళ వాయిస్ వినపడుతుంది.
అవునక్కా. ఇంకేంటక్కా మరి మొన్న శివరాత్రికి ఏం చేసావు.
శివరాత్రికి శివుడికి ఇష్టమైన నైవేద్యం వండాను స్వీట్ అన్నం, సేమియా అలా తరవన్నము
ఆహా పరమాన్నమా.
హుమ్
అబ్బా నాకు కూడా బాగా ఇష్టం పరమాన్నాం. స్వీట్స్ నేను ఎక్కువ తినను కాని పరమాన్నాం అంటే బాగా ఇష్టం.
అవునా.
ఉమ్ అలాని ఇష్టం అని చెప్పేసి మ అది కూడా ఎక్కువేం తినను. కొంచెం ఉమ్. నీ ఫేవరెట్ డిష్ ఏంటిది అక్కా?
నా ఫేవరెట్ డిష్షు సేమియా.
స్వీట్స్ లో ఆహా అలాని కాదు. ఇప్పుడు మూడు పూట్ల అది పెడితే తినేస్తా అంటే అది ఫేవరెట్ డిష్ అన్నమాట. సో అలా నీకేమన్నా ఫేవరెట్ డిష్ ఉందా.
కర్రీస్ లో అయితే పప్పు ఎక్కువ ఇష్టము. ఎగ్ ఇష్టం.
ఉహూ ఆ ఇంకేంటక్క మరి నీకి కుకింగ్ మొత్తం వచ్చా?
ఆ వచ్చు.
అంటే ఏ కర్రీ ఇచ్చినా కుక్ చే వెజిటేబుల్స్ ఏ వెజిటేబుల్స్ ఉన్నా కా కుక్ చేయడం.
ఆ అన్ని వంటలు చేస్తాం. వెజిటేబుల్స్ చేస్తాం. కర్రీస్ అన్ని చేస్తాం. నాన్ వెజ్ ఏ కొంచెం ఒసారి చేస్తా. ఆల్మోస్ట్ అన్ని హ్ ఫిలప్ చేసేస్తా, అన్నీ వండేస్తా.
ఓకే అక్కా. ఈ శివరాత్రికి ఎక్కడికైన వెళ్ళారా దేవుడి దగ్గరికి తిరునాళ్ళకి?
ఎక్కడ తిరున్నాళ్ళకి వెళ్ళలే జాతర ఎ ఎక్కడ వెళ్ళలేదు మా ఇంటి దగ్గర గుడిలోకి వెళ్ళేసి వచ్చా
అంటే సరే గుడికి ఏళ్తాం. అది కామనే కాకపోతే ఇప్పుడు శివరాత్రి అంటే జాగారం తిరణాలు జాతర ఇలా ఉంటది గాదా
అవునా ట్లా ఇప్పుడు ఏం లేదు బిఫోర్ మ్యారేజ్ అప్పుడు జాగ రం చేసేటోలం ఆఫ్టర్ మారేజ్ పిల్లలాయ్ స్ సరికి ఏం జాగారాలు ఉపవాసాలు ఏమి చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి
అవునా అక్క
మౌందా
మెం గుడా లేదక్క జాగరాం చేయలేదు. గాని వెళ్ళాము. జాతరకి వెళ్ళాము జాతరకి వెళ్ళేసి ఆ నదిలో మునీగితే మంచిది అంట గాదా
ఎక్కడ జాతర అది లాంగా మీకు దగ్గరలో కమ్ముందన ఫేమస్ ఏమైన జతర ఏమన్న
ఆ కొంచెం ఫేమస్ ఎందుకంటే దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి అలా వస్తారన్నమాట సరౌండింగ్స్లా ఆ మాది ఇక్కడ మహబూబా అంటే మహబూబాబాద్ నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటది అది.
అవునా
సో ఆ జాతర బాగా ఫేమసు నాకు తెలిసినంత వరకు సో అక్కడికి ఏళ్ళి నదిలో మునిగేసి ఆ తర్వాత దేవుడి దగ్గర దర్శనం చేసుకొని
అవునా
ఉన్నాయి అన్నమాట అక్కడ
ఇంకా తిరుణాలలో గేమ్స్ పెట్టరా ఏమాన్న
అక్కా
గేమ్స్ ఏమైన ఉన్నాయా తిరునాలల్ల
ఆ ఉంటది కదా ఎందుకుండవ్ బాల్స్ అంటే ఈసారి కొంచెం నేను ఈ సారి జూసింది. ఏంటంటే గ్లాసెస్ పెడతారున మాట గ్లాసెస్ పెట్టి గ్లాసెస్ స్టేర్ మీద స్టీర్ స్టేర్ మీద స్టేర్ అలా పెట్టేసి ఇంకా ఒక ఫైవ్ పెట్టారు. అనుకో ఫైనల్ గా ఒ ఒక్కటి వస్తది గాదా పైన అలా పెట్టేసి త్రీ బాల్స్ ఇస్తరు త్రీ బాల్స్ ఈచ్చేసి ఆ రింగ్స్ కాదు ఇది గ్లాస్ రింగ్స్ కూడా ఉండే రింగ్స్ ఉండే ఆ గ్లాసెస్ గ్లాసెస్ ని బాల్స్ తో కొట్టాలి. అది ఉండే మళ్ళీ ఇంకేంటంటే బలూన్ షార్ట్స్ ఉండే
అవునా
మనం పైసలు పెట్టాడానికి ఇవి ఉండే
ఇవి జెయింట్ వీళ్ళు గిట్ల ఎమన్న పెట్
ఆ పెట్టారక్క జైంట్ విల్ డ్రాగన్ ఉయ్యాలలు మళ్ళీ డిస్కో ఏమంటరు కార్స్ అవన్నీ గేమ్స్ ఉండే ఉండే గాని ఇప్పుడు మీ మార్నింగ్ టైమ్ లో వెళ్ళాం కాబట్టి ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాం ఎందుకంటే ఒక టూ గేమ్స్ ఆడేసి వచ్చాము ఈవినింగ్ అయితే జాతర కొంచెం దర్శనం చేయకపోయినా కూడా ఈవినింగ్ జాతర అంటే తిరినాలంటే కొంచెం బాగుంటంది
ఈవినింగ్ టైమ్ లో మంచిగా అనిపిస్తలేదు
అవును అవునక్క
దేవున్ని బాగా దర్శనం చేసుకున్నారు అయితే మొత్తానికి
లేదక్క శివరాత్రికి కేల్లా
ఆ
ఆ శివరాత్రికి కేళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళలేదు ఎక్కడ గుడికి వెళ్ళలేదు
మీరు ప్రతి పండకు వెళ్తూనే ఉంటారా ఓన్లీ శివరాత్రి రోజే వెళ్ళారా వెళ్తారా అలా
అంటే శివరాత్రికి అది స్పెషల్ కాబట్టి అక్కడికి కేళ్ళాము ఇంగ ఎప్పుడో ఒకసారి ఎప్పుడన్నా దేవుడి దగ్గరికి కేళ్ళాలి అనిపిస్తే లేకపోతే ఏమనా మొక్కు లాంటి టే అలా వెళ్లేసి వస్తాం అక్క
ఎక్కువ ఫేమస్ కే ఏ దేవాలయానికి వెళ్తూ ఉంటారు టెంపుల్స్ కి
ఫేమస్ అంటే నాకే ఎక్కువ ఇష్టమైంది ఏమిటంటే నాకు ఎందుకో మారుతా ఉంటరు అది నా కూడ తెలిదు అయితే ఈ మధ్య ఇంగ నాకు త్రీ ఇయర్స్ నుంచి నాకు దుర్గామాత అంటే ఎక్కువ ఇష్టం
బిఫోర్ అయితే ఇష్టం లేదా
బిఫోర్ అంటే ఆ దేవుళ్ళన్నా ప్రతి ఒక్క దేవుళ్ళకి మొక్కాలి అంతే అలా ఉండే ఆ తర ఒక్కొక త్రీ ఇయర్స్ బ్యాక్ నుండి ఇంగ కొంచెం దుర్గమాత అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ లైక్ ఇంగనా నాకేమన్నా కష్టంగాని పిచిన ఇలా చెప్పుకునేది తల్లి ఇంగో ఇలా చేస్తా ఇలా చేస్తా
ఇలా కోరుకోంగానే జరిగిపోతాయి అన్నమాట అన్ని ఆ
కొన్ని జరుగుతై కొన్ని జరగవు
ఆ కొరే గొరికలలో నాయం ఉండాలి
ఆ ఆహా ఉంటది ఎందుకు న్యాయం న్యాయంగా ఉంటేనే అవునులే అది గుడా నిజమే
ఉహు
నీ ఫేవరెట్ గాడ్ ఎవరక్క
ద లార్డ్ ఆఫ్ గణ గణేషుడు అండూ రాముడు
ఓకే ఈ మధ్య నా గూడా లార్డ్ ఆఫ్ గణషా ఫేవరెట్ అయితున్నారు.
మ్మ్ గణనాథుడూ గణ నాదుగనా విజ్ఞాల
ఎందుకు చెప్పాలా ఎందుకంటే ఈ మధ్య కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నా అందుకే. గట్టెక్కిస్తరని ఎగ్జామ్స్ నుండి గట్టెక్కిస్తరని అవును
మన ఏ చే ఏ చేసేనా పనే మీద కరెక్ట్గా చేస్తే శ్ర
అది నేను ప్చ్ ఇలా అందరు కోరుకున్న ట్టు నాకు జాబ్ వచ్చేయాలి డిస్టింక్షన్ మార్క్స్ లో డిస్టింషన్ లో పాస్ అవ్వాల అలా కాదు. నాకు చదువు మీద కొంచెం శ్రద్ధ ఉండేటట్టు, ధ్యాస ఉండేటట్టు, చెయ్యీ అని చె ప్పి అలా మొక్కుకుం
కరెక్ట్ అది మెయిను అది మెయిన్ ఇంపార్టెంట్ అది మెయినా చదువు మీద ద్యా శ్రద్ధ కలుగుతేనె కదా మనం ముందుకు వెళ్ళేది
అవును మనం ఏం చదువు కొని ప్రిపేర్ అవ్వకుండా మనం జాబ్ కావాలి పాస్ అయిపోవాలి అంటే ఎలా అయితం
ఫస్ట్ ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేన్ గూడా అలానే మొకునేదాన్ని స్టడీ చేసేటప్పుడు. స్టడీ లో కాలేజ్ లో చేసేటప్పుడు గణేషుడికి నాకు బాగా బలం శక్ తి ఉండాలి, చదివింది బాగ గుర్తుండాలి. చదువు మీద శ్రద్ధ రావాలని ఊక తలుచుకుంటా ఉండేదాన్ని దేవుళ్ళని. అట్లా అనుకున్నట్టేనే ఫస్ట్ లోనె వచ్చేదాన్ని. చదుమీ అంటే చాలా అపర్ మైన ప్రాణంగా భావించేదాన్ని.
అవునక్క
హ్మ్ అవును
మీ సైడ్ దసరా ఎట్లా సెలబ్రేట్ చేస్తరక్క?
మా మా సైడు మా అమ్మగారి ఇంటికాడ ఏమో ఈ దసరా అంటే ఫేమస్ గా తెలంగాణలో ఒక తొమ్మిది రోజుల బతుకమ్మానీ ఉంటది. మొదటి రోజెమో బొడ్డుమ్మేస్తరు అమావాస మా సైడే ఎక్కువ
యాక్టువల్లీ ఆహా తెలంగా అనే కాదు నార్త్ లో కూడా బాగా చేసుకుని అంటారు అక్క నార్త్ సైడ్ కూడా ఇండియాలో నార్త్ సైడ్ కూడా వాళ్ళు కూడా బాగా చేసుకు ధరిందృగపుష
ఆ ఈ నవరాత్రులు గదా అట్లా నవరాత్రులో ఉమ్ అవును
అయితే మా దగ్గర ఏంటంటే మేము ఇక్కడ దేవున్ని పెట్టుకుంటాం నైన్ డేస్ దేవతని
అవును ఆ రోజు కూడా బతుకమ్మ ఆడుకోచ్చు
ఆ బతుకమ్మ చేస్తే చేస్తాం గాని ఎవ్రీ డే పూజ చేస్తాం లైక్ క ఇప్పుడు ఈ రోజు ఒక అవతారం అనుకో ఈ రోజు చండీ అవతారం రేపు సరస్వతి అవతారం ఇంకో రోజు ఇంకో అవతారం ఉ ఉంటది కదా సో ఇలా అవతరం అవతరం కె శారీ అంటే దానికి తగ్గట్టు చీరలు మారు అంటే చేంజ్ చేయటం అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సరస్వ పతిదేవి అనుకో వీణ బుక్స్ అవ్
అలంకరణ చేసేవాళ్ళు విష్టంగా ప్రిపేర్ చేసేటోళ్లు అన్ని ఇగ మీరు
అవును అక్క
అందులోనే ఇగ దైవా భక్
అండ్ ఇంకోటి ఏం ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు ఆ రోజు దేవతకి ఫేవరెట్ ఫుడ్స్ అనేది ఉంటది కదా ఒగరో చెకార్ పొంగలని ఒక రోజు పులిహోరని ఒక రోజు దద్దోజనం మని ఇంకో రోజు పూ బు బురెలు పూర్ణాలు అవ్వన్ని
ఆహ
అలా కూడా ఒక రోజు పా పులా సరే ఇలా పెట్టుకుంటా ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కర అలా చేస్తానమంట
అమమ్
క్లవ్వ కేజీ ఏసారు అక్క
మేము కూడా అలానే ఏస్తాం ఇంకా టెంపుల్ కి వెళ్ళినప్ ప్పుడు కొబ్బరికాయలు కొట్టడం దేవుడికి నైవేద్యాలు తీసుకెళ్ళడం ఇగ పరమన్నం అంటాము స్వీట్ అన్నం స్వీట్ అన్నమో సేమియా పూర్ణాలు లో ఇవి ఎక్కువ ఇష్టంగా పూర్ణాలు ఎక్కువ చేసి దేవుడికి సమర్ప ఇస్తం అనమాట పులిహోర రోజుకొక ఐటమ్ తీసు వెళ్ళి దేవుడి కాడ పెట్టడం అలాగేస్తాం ఉమ్ ఉ ఇక నైన్ డేస్ కేమో యే ఎక్కువై గారలు ఇంట్లో అయితే గారెలు అవన్నీ చేస్తే ఇక దేవుడి కాడికి అయితే ఎల్లన్ ను వెళ్లేేసి వచ్చి ఇంటి దగ్గర ఇగ నాన్ వెజ్ జేస్
అవును గారెలు ఎలా ఎస్తరక్క
మన బొబ్బరిపప్పుతోనే ఎస్తాము నైటు పూట బొబ్బరిపప్పు నానబెట్టి తెల్లారే మిక్సీ బట్టెస్ గ్రైండర్ వట్టేసుకొని దాంట్లో కొంచెం పచ్ పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర వెయ్యలే దంతో పాటు కొంచం చం పూదీనా కొత్తిమీర కరీవేపాకు వేసి ఇవన్నీ మిక్సీ చేసి కొంచెం ముద్దలా గారలాగా రౌండ్ యేసి దాన్ని నూనె వేడయ్యాక కళాయిలో వేసి తీసేయాలలా కాల్చుకోవాలి గారాలు కాల్చుకోవాలి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా అందరికంటే ఎక్కువ ఇష్టంగా నేనే తింటా సరే
సరే అక్క ఓకే అక్క